హలో బాగున్నాండి మీరు బాగున్నారా
ఆ బాగున్నానండి ఏం చేస్తున్నారు
ఇళ్లు తుడుస్తున్నా నండి పని అవ్వలా ఇవాళ
అయ్యో అవునా ఇప్పుడు దాకున్నారు ఏంటండి తొందరకి అయిపేద్ది గా మీ తొందరగా చేస్తన్నా
ఆ పిల్లలతో అవ్వల పిల్లలు స్నానం చేసి టిఫిన్ చేసి జళ్ ఏసి వాళ్ళతో పని అయిపోయింది.
అదేనా అండి ఒక్కొసారి తొందరగా అయిద్ది ఒక్కోసారి అవ్వదు
అవును మీ పని అయిందా
ఆ మా పని నా పని అయిపేయిందండి టిఫిన్ చేసారా. ఆహా బయటి నుండి తెచ్చుకున్నారా ఇంట్లో చేసారా. హ్మ్ ఏం కూరు వండారు మేము కూడా
చెప్పండి
నేను కూడా ఇం ఇంట్లో చేసింది అట్టే తిన్నా
అహా నేనా కూర టమాటా వంకాయ
టమాటా వంకాయా
ఆ మీరేం చేసారు
మాది కూడా అదే
ఆహా స్నానం చేశారా
ఆ
ఆహా చదువుకుంటున్నారా
లేదు ఖాళీగా కూర్చున్న
ము
మ్మ్ ఏం చేస్తున్నారు
మ్మ్
సమ్మర్ కి అంటే హాల్ డేస్ కి ఎక్కడికెళ్ళార్
నేనా మామ్మమ్మ ళ్ది ఊర్ మామ్మ వాళ్ ఇంటికెళ్ళ మామ్మ ఇంటికి
ఆహ అవునా ఏం చేసారు అక్కడ
అక్కడా మాాగా ఎంజాయ్ చేసాారు చాలా మంది మా మా అన్నయ్య వాళ్ళతులేదు అందరుూ వచ్చారు కదా అలా పిల్లలతో కానీ వా పిల్లతో వాళ్ళతో ఆడుకుంటూ ఉన్నా సందడి సందడి
ఉహుం మీ కు ఏం ఫ్రూట్స్ అంటే ఇష్టం
మాకా జాంకాయ చెమ్మా మామిడికాయ స సపోట్ పాస్ అరటికాయ
ఆ నాగరాజా ఆమ కాయ ఆ పిల్డు నిమ్మ గ్రే అదే దాక్ష పండు అవంటే ఇష్ట్ర
అవునులేండి అవి తింటేనే మంచిది నే ఎకునే అదే తంటా యావద పాలు అయితావుదా
చాక్లెట్లు తినరా
చాకెట్లు కూడా తింటా డైలీ మరకు ఫైవ్ స్టారు అవితేంత
అదేన అండి నేను కూడా డైర ఎక్ ఫైవ్ స్టార్ అవి తింటా ఎక్కువగా ఇష్టమేవి తడం అయితే ఇవాళ చాలా చల్లగా ఉంది కద ఎదండి
ఆ వాతావరణం చల్లగా ఉంది వాళ అ
అహా మ్మ్ ఆ అవును మీ కూడా చల్లగుందా
ఆ మా కూడా చల్లగానే ఉంది రాత్రిపు నేను పడిందండి వాన అఖబా పడింది
ఆ అవును మార్కోడే నిన్ పడిందంది
ఆ అవును వాతావరణం చలకు ఆయిపోంది గండలకి చచ్చిపోయాం అసలు
అవును మేము కూడా అలానే ఉన్నాం అ కొన్ని రోజుల నుండి
ఆ ఎండలకిసులు ఊపిరి ఆడట్ల చెమటాలు కార్ పో పోయి దగర నుంచోలేపోయేవాళ్ళం
అవును అలా అసలు చాలా చాలా బాధపడ్డ ఎండలకి ఇప్పుడు కొంచెం తగ్గాయి
ఆ అవును లేకపోతే అసలు ఎంలో ఉండలేపో ఇంట్లో అసలు మా ఇంట్లో ఇంకా ఆవిరి ఎక్కువ
అవును ఎక్కువగా పైన ఎక్కువ ఉండిదిలెండి
ఆ అవునందుకే ఇంకా కూలరు పెట్టుకున్నాం మేము మొన్న వెళ్ళి
మంచి పని చేస్త సరే లేకపోతే అసలా ఉండాలే
లేతే ఏడుంటం ఇంట్లో పైన కదా
ఉ గాలి ఒక్కొక్కసారి సార్ అది అదే తెచ్చుకున్నాం అనుకోండి ప్రశాంతంగా ఉండొచ్చు
అవునండి మీది
మాదియోడ అంతే మేన్ కూడా తెచ్చు
ఆహా మమ్మల ఊరు వెళ్ళారా అమ్మమ్మ వాళ ఊరు
ఆ వెళ్ళానండి వెళ్ళలి ఎంజాయ్ చేసి వాచ్ వచ్చేసా మళ్ళీ ఒకసారి వెళ్ళాలి కాలేజ్ తెరిస్తే కుదరదు వెళ్ళకుండా ఉండడానికి
అవునండి టిఫిన్ చేశారా
ఆ తిన్నానండి మీరు తిన్నారా
ఆ తిన్నానండి అట్లు
ఓహ నేను అట్టే తిన్నా
మ్మ్ అట్టు తిని నే ఇంట్లో పని చేసుంటున్నాను ఇంకా ఇల్లు తుడిచి స్నానం చేసి అన్నం కూరా వుండు తే అయిపోయిది
మ్మ్ మేం కూడా అంతే
హ్మ ఏందే విశేషాలు
ఏం లేదు మీరే చెప్పాలి మళ్ళీ ఏ ఊరే ఎళ్ళాలనుకుంటున్నారా
ఆ ఎళ్తా మామ్మమ్మోళ్ళ మామ్మ ఊర్కి ఎళ్తా
ఆహా మీరు పాలు తాగుతారు ఎక్కువగా
తక్కువ
ఊహూ దాంట్లో ఏమైనా హాలిట్స్ కానీ బూస్ట్ కాని కలుపుకుంటారా ఊ అవునులేండి బలమే అవి తింటే పాలు గుడ్డు గుడ్డు తినరా
గుడ్డు గూడా ఏ తింటా ఇప్పుడువ ఒక సారీ తిన్ తాలీను గుడ్డు కూడ
ఆ
మ్ తింటా మా ఆయన బాగుండేది కాదుగా మాఆయనకి ఇచ్చేదాన్ని ఆ ఇప్పుడు కొంచెం పర్వాలా తగ్గింది ఎండలకిమా మా మా ప్పుడు బాగోదు
ఉమ్ అవును ఇప్పుడు ఎండలకి మనుషుల కి బాగో ట్లా బాగా ఎండలు పడుతున్నాయిగా
అవును ఏం చేస్తున్నారు
ఉం చేయట్లేదండి పడుకున్నా కాస్
అదే రండి ఉమ్ ఏంటండీ ఇంకా నేనేం చేసేదాన్ని అన్నం వండు దోని నను అన్నం వొండి కూరొండాలి
ఉమ్ ఎ
ఉహ్ మేము వంకాయ్ టమా త వండా
ఊ చెప్పారు కదా ఉంట ఎలా వొండారు
అవ్యా టమాటా వేసి తాలింపులో జీలకర్ర ఆవాలు
ఆ
పసుపు ఆ కారం ఉప్పు వేసి తళింపేస్తాం
హ అవునులేండి
అదికోసేపు పైప పన్నాక అయిపోయిన తర్వాత దింపుతాం ఉడికిన తర్వాత
ఊ హూ
మీరెవండారు
మాది గొంగుర పచ్చడి
ఆహా గోంగర పచ్చడా బానే ఉండద్దండి గోంగర
అవును ఊ నేనే ఎక్కువగా గోంగర తింటా
ఉ గోంగూర అంటేనే ఇష్ట గోలుంటది గో గోంగూర రాపోతసం ఉండ్లే
మీరు కూ కూరల్లో ఏమి ఇష్ ఇష్ట మీకు
నాకు బొంగుగా వంకాయ చేపలు అంటే కూడా ఇష్టం ఎండు చేపలు
ఆ
అదంటే ఇష్టం బాగా తినేదాన్ని మామ్మమ్లుండ ఉండేవాడి మా అమ్మ నాన్న తెచ్చేవాాల
ఊ
ఆ అపుడు తీనే దాన్ని బాగా ఇవ బాగా వ లేదా ఏమి తినట్లా
అవును నేను గోంగూర ఎక్కువ తింటాను. బంగాళదుంప ఫ్రై అంటే తింటాను పప్పు
ఆ
మలి మళ్ళీ ఇంటి టమాటా వేసి చేస్త
ఆహా అదలే
నేను చేపల్ కొంచెం తగ్ ఎక్కువే ఎక్కువ తిన్
ఆ ఎందుకని తినొచ్చు గా బానేఉంది
క్కు తినుందండి నాకు కొంచెం నచ్చ అనమాట చాపలు
ఆహా అవునా
హోమ్ చాపలు తినను కొంచెం తక్కువే మటన్ చికెన్ తింటా. మీరు మటన్ చికెన్ తింటారా?
ఆ ఆ తింటా అండి తింటా
ఓహో
హమ్ అంత మటన్ చికెన్ తిన్ తరా
ఏం లేదండి మీరే చెప్ ఆ మీరు స్వీట్స్ హాట్ తింటారా హ ఏం తింటారు స్వీట్స్ లో
ఏ నేనా ఆ నేనే ఫయి మా ఫ్లాంటి సీట్లో ఏకల కానీ ఆ బాదుషా అట్లాటి అంటే ఇష్టం
ఆహ నేను కూడా అవే తింటానండి మరి ఇవి హాట్ లో బూందీ లడ్ అవి తినరా
ఆ అవి బర్తిన్ బూందీ కూడా బాగు ఉంటది బూందీ
సమోసా
ఆ ఆ సమాసగుడ మమ్మీ ఇష్టవే నాక్కూడా
జిలేబీ బాగుంది దాని తెనాల్లో జిలేబీ ఫేమస్ అంట
ఆ ఆ అవునండి
కొన్ని ఊర్లలో కొన్ని కొన్ని వంటకాలు ఫేమస్ అనమాట
మీరు
నేను జిలేబీ తింటా జిలేబీ సమోసా బూందీ తింటా నాకు ఇష్టమే అవి
ఆ అవును నామ్ మాకు కూడా ఇష్టం మేమేమో అప్పుడప్పుడు తెప్పించుకొని తింటాం
ఉ బాగుంటాయి అంగిన
ఉ అవును ఏంటండి ఇంకేంటండి విశేషాలు
ఏం లేదు మీరే చెప్పాలి పని అయిపోయిందా
ఆ స్నానం చేయిస్తా చేయాలి
హ్మ్ అన్నం కూరలు వండితే ఇంకా అయిపోతాయ్
ఆ అన్నం వండాలి స్నానం చేసి
హ్మ్
మీరు
నేను కూడా నేను స్నానం చేసా అన్నం కూర వండాలి
అహా అదేలేండి ఏందండి ఇంకా యాడికి ఎళ్తున్నారు ఊరికి ఎళ్తున్నారా
ఎళ్దాం అనుకుంటున్నామండి ఈ హాలిడేస్ మళ్ళీ అయిపోతన్నాయ్ కదా మళ్ళీ వెళ్ళడానికి కుదురుదు కాలేజీ స్టార్ట్ అయితే
ఆ అవును
ఒకసారి వె ఆ ఒకసారి వెళ్ళేసి వచ్చేస్తే ఇంకా ఉండిపోచ్చు
ఆ అవును మరి కాలేజ్ ఇల్ పతస్త సై కదా
ఆ
మరి కా తెలుస్తాయి కదా మీకు వెళ్ళాలిగా
ఒకసారి వెళ్ళేసి వస్తే
ఆ
ఏంటి ఇంకా విశేషాలు ఏం చేస్తా న్నారు
ఏం చేయట్లేదండి కూర్చున్నాను సల్లటి గాలికి
అవును ఇప్పుడు వాతావరణం కొంచెం చల్లబడింది ఆ అంతక ముందు ఇంత వేడిగుండేదో
అవును చెమటలు పడుతున్నాయ్ ఇల్లు తుడుచి స్నానం చే ఇల్లు తు కి చాలా చమటలు పడుతున్నా
ఇప్పుడు ఎండాక అవును ఎండాక కాలంలో అసలు మనుషుని చచ్చి
అవును చాన్ మ సచ్చిపోయారు కూడా
ఇప్పుడు వర్షాకాలం వర్షాకాలం వస్తే గాని కొంచెం చల్ల పడదు
అవును మ్మ్ ఏంటంటి ఇంక అన్నం తిన్నారా అన్నం తిన్నారా
ఆ టిఫిన్ చేసాను అన్నం తినాలి ఇంకా తినలా
ఉమ్ హు నమ్మ్మ ఒళ్ళు బాగున్నారా
ఆ అందరు బాగున్నారు మీరు బాగున్నారా మీ అమ్మవారు
ఆ ఆ అందరు అందరు బానే ఉన్నారు బానేఉన్నారూ
అవునా సరేనండి థ్యాంక్స్ అండి ఉంటాను మరి
సిన్మా హోగాయ